ఆ మీరు కొంచెం గాలి సౌండ్ ఎక్కువ వస్తుందండి కొంచెం ఇబ్బంది ఉంది సైడ్కి రండి కొంచెం అట్లా హలో ఇప్పుడు వినిపిస్తుందిన్న వాయిసు
అనిపిస్తుంది
ఉ ఓకే అండి ఆ మీకు ఇష్టమైన ఆ వంటకం ఏదండి
అనే వంటకం అంటే మాకి పప్ప అనమే బాగా ఇష్టం
ఆహా అంటే మీకు వ ఆ వంటకం చేయడం మీకు వచ్చా
తనలేదు ఇంట్లా చేస్తారండి
ఆ ఉందిేే
హ
ఆ ఇప్పుడు నా క్వశ్చన్ ఏమంటే మీరు ఆ అబ్బాయిలు మాత్రమే జాబ్ చేయాలి అమ్మాయిలు చేయకూడదా అలాంటివి మీ ఇంట్లో ఏమన్నా నియమాలు ఉన్నాయా
లేదు లేదు అందరుూ చేయాల్సింది ఎందుకంటే మా బతికాేకి అందరుూ చేయాల్సింది మొత్తం
అవునండి మనము జాబ్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది మాకు అన్న మనకు గడుస్తాయి అవును మరి మీ ఇంట్లో వాళ్ళని మీరు ఎక్కడ అడ్డుకోకుండా అన్నిటికిీ పంపిస్తున్నారా
పంేల్ సంది క తప్పదు
చెయయాల్సిిన అది కూడా తప్పదండి అంటే ఇక్కడైనా తక్కువ చూడటం అలా ఏమనిందా
లేదు లేదు లేదు అట్లందు
ఇప్పుడు మామూలుగా అంటే మన వచ్చేప్పటికి సిటీస్ లోన ఆ మనకి విలేజెస్ లో మనం పల్లెటూరులో అమ్మాయిల్ని పంపిరు ఎక్కువగా ఆడపిల్లలు భయపడతారు అదే సిటీస్ లో అనుకో వెళ్ళమని చెప్తారు అట్లా మీరేమైనా ఉందా
లేదు అట్లేం లేదు మాకేమి ఏడున్నా ఒకటే పంపించక వెళ్ళట్
అవునా అండి ఎక్కడా అమ్మాయిల అయితే తక్కువ తక్కువ చేయట్లేదు జాబ్ కూడా చేయాలి అని అంటారు అంతే కదా మీరేమైనా ఇంట్లో పనులు హెల్ప్ చేస్తారా ఇప్పుడు అమ్మాయిలు అన్నిీ చూసుకోలేరు ఆ ఎక్కువ పని చేసినా వాళ్ళకి శ్రమ ఉంటది మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అలాగా
చేల్ మ చేల్చిన మ తోసిన ప వచ్చే అాల
ఆ అంటే ఎప్పుడెప్పుడు ఏ టైమ్ లో మీరు చేస్తారు వాళ్ళకి ఏమైనా బాగో లేకున్నప్పుడా ఆ బా మామూలు టైమ్ లోనే చేస్తారా
టై లో పని ఎక్కువ ఉంటే క అట్లా కొంత మనము చేస్తే బాగుంటుంది క
అవునండి మీరు ఆరోగ్యం బాగలేకున్నప్పుడు బాగా చూసుకుంటారా వాళ్ళని
అప్పుడు మనమే కా చేసుకునాల కొంతవరకు చనా పని
అ అవునండి, ఆ. ఇప్పుడు మీరు నన్న ఏమైనా క్వశ్చన్లు అడగాలని అనుకుంటున్నారా.
ఏం క్యూస్షన్.
ఏమైన్నా మీ ఇష్టం ఇప్పుడు నేను ఎలా అడుగుతున్నానో మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే అట్లా ఏమైనా అడగలే. వున్నారా.
ఇన్ఫర్మిషన్ ఏముంది ఏమో.
మ్మ్ ఆ సరే అలాగైతే నాకు ఒక పంట గురించి మీరు కొంచెం అంటే క్లారిటీగా ఎక్సప్లయిన్ చే. సారా ఈ పంట మేం ఫస్ట్ పది రోజులు ఇలా చేస్తాము. ఆ తర్వాత పది రోజులు ఇలా. చేస్తామని ఏమని చెప్పగలుగుతారా.
ఏ పంట.
ఆ నాకు ఇప్పుడు మొక్కజొన్న కావాలి. ఆ పంట ఈ పది రోజులు ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇలా. ఇలా ఉంటుంది. ఈ పని చేసుకుంటూ ఉండాలని నాకు కొంచెం చెప్తారా.
మ్మ్ చెప్తాను.
ఆ చెప్పండి మొక్క్కజొన్న మీరు ఫస్ట్ రోజు ఇత్తనాలు పెడతారు.
ఇత్తనం పెడతాము నీళ్ళు కట్టిన నీళ్ళు కట్టిన తర్వాత పది రజులు అయి. తర్వాత మందు కొట్టాలి.
అంటే ఇప్పుడు మనము ఆ ఒక్క నిమిషం అండి ఇత్తనాలు పెడతాం కదా. అంటే మీరు ఎవరైనా కూలీ వాళ్ళని పిలుచుకుంటారా లేదంటే మిషన్స్ ఏమైనా ఉన్నాయా.
అంటే కూలోల్లు పిలుచుకొని ఒకరినో ఇద్దరినో పిలుచుకుంటే అవుతుంది. ఎందుకంటే ఒకరే చేసే పని కాదు అది.
మ్మ్
మిషన్లు ఉన్నా కానీ తోలుకునాలో ఉన్నాయి. ఒకరే చేసే టైలర్ పనా, జూలీ. బంధైతుందే.
మ్మ్, ఆ మీరు ఈ పంటకి ఆ నీళ్ళ. ఎన్ని సార్లు కట్టాలి అంటే ఎన్ని రోజులలకు ఒకసారి కట్టాలి.
ఇప్పుడు వాన్ల వాన్ల కాలం అయితే పది రోజులకోసారు అట్లా కట్టుకునాలా.
మ్మ్
మామూలు మనం ఇప్పుడు ఇట్లా. ఎండాకాలం అయితే నాలుగు రోజులకి అట్లా ఐదు రోజులు తిప్పుకుంటాం.
మ్మ్ అవునులేండి
మ్మ్
ఆ మొదటి ఒక న మీకు ఈ నాలుగు నెలలు పంట పండించే సమయంలో ఎప్పుడు అంటే. అంటే మీకు పని బిజీగానే ఉంటుందా. ఈ నూట ఇరవై రోజులు మీకు.
మేము పొందా పోల్తుంది చేన్లకి. బిజీనే ఉంటుందండి ఉ పోల్. రెండు ఎకరాలు గడ్డి మందు అట్లా ఏందని పీకేసుకుంటా.
ఆ నాకు కొంచెం క్లారిటీగా చెప్తారా. నాకు కొంచెం క్లారిటీకగా చెప్పండి. పది రోజులు ఇలా చేస్తాము. ఇరవై రోజులు ఇలా ఉంటుంది ఆ తర్వాత ఇలా ఉంటుంది. అని కొంచం చెప్పండి.
పది రోజులు అయిన తర్వాత నువ్వు ఒకసారి ముందు కొట్టిన తర్వాత దుక్కి దున్ని.
మ్మ్
మళ్ళా దానికి ఎరవు వెయ్యాలి గవర్నమెంట్ ఎరువు.
ఆ
గవర్నమెంట్ ఎరువు వేసిన తర్వాత మళ్ళీ నీళ్లు కట్టి మళ్ళీ అట్లా ఏమన్నా పురుగు మూమెంట్ ఉంటే పదహదు. సార్ కొడుతనే ఉండల్ వగు యాభై రోజుల వరకు.
హు
యాభై రోజులు అయిన తర్వాత దాంట్లోకి ఇవి మన పూర్తి అని గుడిగులు వస్తాయి
హు
అప్పుడు ఇంక దాంట్లో లేేస్తే కొంచెం మనకి ఎవరికి నీళ్ళు కట్టు అంటే ఉండాలి అప్పుడు
అవున్లెండి
దాంట్లో మందులు ఇం కొట్టేది ఉండదు ఇంకా హైట్ అయిపోతుంది
హు
ఇంకా నీళ్ళు అంటే ఉండేది దాంట్లో
అవునండి అంటే ఇప్పుడు మనకు ఆ నీళ్లు ఎక్కువగా కట్టిన ఏమన్నా స్వీట్ మారుతుందా ఆ మొక్కజొన్న స్వీట్లు అంటే తక్కువ నిన్న అట్ల స్వీట్ ఏమనా మారే ఏమన్నా ప్రభావాలు ఉన్నాయా.
నీళ్ళు కడితే ఇది కంకి గింజ నైస్ అయిపోతుంది.
హు హు
తగినంత కడితే అప్పుడు గింజ బాగుంటుంది మాకు తూకాలు వస్తాయి గింజ గాని బాగా వస్తుంది
వగా కాకుండా మీడియం గా కట్టాలని మీరంటారు
దానికి తగినంత కట్టాల్
అవునులెండి
ఉ
ఈ నూటి ఇరవై రోజులు ఇదే పనే మందు కొట్టడం నీళ్లు పెట్టడం దన్
ఇదే పనే ఉంటు
ఆ మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంటుంది మరి
నేను నేను ఇప్పుడు పని చేసేదానికి ముప్పై సంవత్సరాలు అయి
ముప్పై సంవత్సరాలు మీరు వ్యవసాయం మీదే ఉన్నారు
హు దీంట్లోనే ఉన్నాం
ఇంకా ఏదైనా పంట ఇప్పుడు మనకు శనగితనాల పంట ఏమైనా చెప్తారా దాని గురించి
హు చెనికాయ్ అదే సేమ్ ఇదే
నూట ఇరవై ఏ పంట అంటే తక్కువ రోజులు ఉంటుంది మరి మనకు
తక్కువ ఏ పంట లేద అన్ని మూడు నెలల పంటలు మూడు నెలలు మూడున్నర నెలల పంటలు ఏ తక్కువ ఇంక యావి తక్కువ లేవు ఇంక తక్కువ అంటే ఇంగిట్ల ఇంకా సోడకాయలు ఇట్లావి అయితే ఏన్నా అవి పెట్టుకునేకి అయ్యేల్దు
అంటే తినేవాన అండి మీరు తినే ఇప్పుడు మనకు క్యారెట్లు అవి అంటారు కదా
అవుగాని సేమ్ రోజుల అవుగాని అ డెబ్బై రోజులకి ఎనవై రోజుల కాయపడుతుంది అది
అంటే మీరు మరి సంవత్సరానికి ఎన్ని పంటలు పెడతారు
సంవత్సరం కంటే రెండు పంటలే పెట్టేది ఇప్పుడు నాలుగు న నాలుగు నెలలు అ అంటే మళ్ళీ అ ఓడుకొని చేద్ద కలా మధ్యలో నెల అయిపోత
హు
అవి తొమ్మిది నెలలు అవుతది ఇంకా కనిష్టాన్ని భూమి ఎండగాలు క రెండు నెలలు
అవును లెండి
ల్యాండ్ మళ్ళీ పంటలు రావు
ఉ మొక్కజొన్న మీరు ఎక్కువగా పెడతారు కద
మొక్కజొన్నే మాకు ఎక్కువ ఈ ఈ మా ఏరిలో
అవున్లేండి
హు
ఆహా మీరు అంటే ఏమైనా దానికి పూజలు చేయడం అలా ఏమన్నా ఉంటుంద
చేస్తాం మామూలు మేము స్టార్టింగ్ ఆ రోజు పూజ చేసి ఇత్తనం పెట్టారు
ఆహా మరి మనం పంట తీసు టప్పుడు ఏమన్న ఉంటుందా
అప్పుడేమి ఉండదు ఇంకా మామూలు ఇంకా శూన్య మాసంలో ఒకటే దీంతో పూజ చేసినట్టు చేసి ఆ పొలుగు పొనిస్తాం ఆ రోజు భూమికి శాంతి అవుతుందని
అవునండి
ఆ రోజు ఆ పని చేస్తా
ఉహు.. ఆమ్ మీరు హ మీరైతే పూజలు బాగా చేస్తారు వంటలు పంట అంతా బాగా చేస్
బాగా చేసుకుంటం
ఉమ్ హ్మ్ అంటే ఈ ప్రత్య ప్రత్యేకంగా మనకి పంటకు కూడా మీరు పూజలు చేస్తారు
హు చేస్తాం చేస్తాం
అంటే దాని వెనుకున్న ఏమనేది అర్థం మనం చేయడం వల్ల
దాని వెనక ఏముందప్ప అంటే పెద్దలు ఇప్పుడు నిర్ణయించినారు వాళ్ళు
ఉమ్
ఒక శక్తి అనేది ఉంటుందనేది దాన్ని మేము భావింస్తాం అన్నమాట
అంటే మీరు అంటే నాకు తెలిసి మీరు ఆ పూజలో భూమిని కోరుకుంటారనమాట మంచి పంటలనివ్వండి
మేము ఏ పని చేస్తే అది జయం అవ్వాలని మేము ఆ రోజు ఆయన మో కుంటామట్ల
హు.. ప్రతి పంట ఇలానే ఉంటుందా
మాకు ఇలానే ఉంటుందండి మాకుగానీ కన్ఫర్మ్ అయిది చేసినాక
ఓహో అంటే మీకు ఆ నమ్మకమున్న ప్రతి పంటకీ చేస్తారా
ప్రతి పంటకు ఏం లేదు ఫస్ట్ లో ఇప్పుడు మేము ఇప్పుడు రెండు వేల ఆరులో జూన్ జూన్ జూన్ మాసంలో పంట పెడతము
హ్మ్
అప్పుడు విత్తనము స్టార్ట్ కదా అప్పుడు పూజ చేసి పెట్టేస్తాం
ఒకసారి పూజ చేస్తే చాలు ఎక్కువ సార్లు అవసరం లేదు ఉహు...
ఇప్పుడు మీరు సైన్స్ అని నమ్ముతారా..... దేవుళ్ళని నమ్ముతారా
నేను దేవున్నే నమ్మేది
దే అంటే దే సైన్ దేవుళ్ళలో కూడా సైన్స్ ఉంటుంది కదా
ఉన్నాగాని మేముమ్మ్ మ ఉండేది దేవు ఎక్కువ దేవుని ధ్యానమే కదా దేవున్నే నమ్ముకునేది
దేవుళ్ళని నమ్ముతున్నారు కాబట్టి మీరు పూజలు పూజలు చేసి వేడుకుంటరు అనమాట అంటే ఇప్పుడు మీ మీ కష్టం వల్ల పంట ఫలిస్తుందా పూజ వల్ల ఫలిస్తుందా
రెండు రెండు ఫలిస్తాయి రెండు ఇదయినప్పుడే కదా మనగానే వచ్చిది ఊరికే మొక్కొని వచ్చి పంట పెట్టి ఇంట్లో ఉంటే పంట ఎట్ల వస్తుంది
ఆ అది కూడ కరెక్టే మనం పూజ చేసి ఇంట్లో ఉండి అన్ని మంచిగ రావాలంటే అవ్వవు మనం కష్టపడాలి ఆ పూజలు కూడా చేయాలని మీరంటారు
దేవుని కోరుకోనండి
ఇప్పుడు మనం కష్టపడి పూజ చేయకుంటే ఏమన్నా అట్ల పంట బాగా రాకుండా ఏమన్న ఉంటుందా
అయితది మరి అది మనకి ఓకే ఒకసారి చేప్పకపొతే గినా
ఆ
అది ఏదో విధంగా కొంచము డౌన్ అవ్వచ్చు
ఓకే అండి సరే అండి స